హలో
హాయ్ అండి
హాయ్ అండి బా ఉన్నారా
బావున్నం మీరు బా ఉన్నారా
ఆ బా ఉన్నం అండి ఏం జేస్సురండి
ఏం లేదండి కాళి మీరు
మేం గూడా కళీగనే గూర్చున్నామండి
సాయంత్రం వర్క్ అయిపోయిందా
ఆ అయిపోయిందండి ఇంగ ఒక సానాల్ జెయాలె పిల్లలకి
వంట ఏం జేసారు
వంట ఈ రోజు దోశ చేశినం అండి పొద్దున దోశ వున్ను ఆ టిఫిన్ దోశ ఉన్నూ టమాట చట్నీ ఏష్నం ఇగ తర్వాత మల్ల రైస్ గట్టేసి గా టమాటా చట్నీ ఏసుకునే దిన్నాం అండి
ఊ
మీరేం జేసారండి ఆ అవును స్కూల్ లేదు మీరేం వంట ఏసిరండి
బెండకాయ్ పులుసు
వెెండకాయ్ పులుసా ఎట్లుందండి వెదర్ మంచి ఉందా కుల్ గా ఎండలా గొడుతుంది ఊహు వర్షం వచ్చిందా అండి ఈ రోజు
హలో
వర్షం వస్ రాలేదండి
ఊహు
సాయంత్రం కొంచెం చినుకులు అచ్చి పోయినై.
ఆ, మళ్లీ ఇప్పుడు వంట చేయాలా అండి.
చెయ్యలండి, మార్నింగ్ కర్రీ ఉంది.
ఉమ్మ్
ఆ రైస్ ఒకటి జేయాలి.
అవునా, అంటే ఇట్లా మీరు ఇప్పుడు అందరు గలిసే ఉంటారా అండి.
అవునండి.
ఉమ్ అత్తమ్మ, మామయ్య, మీరు, పిల్లలు. అందరూ, ఉమ్ అందరికి మీరే వంట చేస్తారా.
అవును
ఉమ్ హా లేదా
ముంబాయి సముద్ర తీరంలో నిల్చిపోయిన నౌక.
నాక్ సాల్రీ పడదా చెప్పండి
ఆ మేం వేరే ఉంటాం అండి.
అవునా.
ఉమ్ అంటే అత్త మా, ఒకే ఇంట్ల గాని ఇంగా వేరే, వేరే పోర్షన్ పోర్షన్ లా, మాది మేమే వంట చేస్ కోడం, మాది మేమే చేసుకుంటం.
అవునా, ఏం జేస్తున్నారు పిల్లలు ఇవాళ.
ఏం లేదండి, ఆడుకుంటున్నారు పిల్లలు. హుమ్ మీరెం ఓ సండే ఫుల్ హ్యాపీ పిల్లలకు. కు మంచిగా. ఈ మధ్యలో ఇంకా ఒక రోజు పోతే, ఒక రోజు హాలిడే అస్ తాందాండి, పిల్లలక్ కూడా మంచిగా. హుమ్మ్
వాడు మంచిగా ఏడుస్తున్నందుకు ఒక రోజు పోతాండు, ఒక రోజు ఇంటి దగ్గర ఉంటాండు. మొన్న ఏ పీ వి పి బంద్ అనేసి ఒచ్చింది.
ద్ ఆ
ఏ తొ వా
ఇప్పుడు మంచిగా, ఆ అవునండి, మంచిగ ఇప్పుడు పిల్లలకి కొత్తగా పోయే పిల్లలకైతే మం చిగా ఒకరోజు దప్పించి, ఒక రోజు హాలిడే నర్సరీ, వాళ్లక్ గుడా మంచిగా రెస్ట్ దిసుకునట్లు ఉంటాది.
మావోడు ఇక్కడ ఉన్నంతసేపే ఏడుస్తాడు, అక్కడికి ఎళ్తే సైలెంట్గానే ఉంటాడు.
ఆ
న్యూ టాస్కు కోసము తే ప్రిపేర్
అవునా
అమ్ నన్ను ఎత్తుకొవనే ఆ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంకా అదే పని. అ
ఇదే పని
ఏమన్నా వెజిటేబుల్స్ ట్రీస్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఏమన్నా పెట్టారా.
ఆ చెట్లంటే కొన్ని పెట్టినామండి ఆ ఇ క్కువ రోజెస్ చిట్టి గులాబీ అంటారు కదా అవి కొన్ని కనకాంబరం చెట్లు
మంచిగా అనిపిస్తాదండి చెట్టు ఉన్నా కూడా మొత్తం చెట్టు నిండ వస్తాయి
ఒక ఇప్పుడు కో రిక్కమందార పెట్ పెట్టాలండి కానీ అవి ఎక్కువ కనిపియ్యట్లేదు చెట్లు
అవి చానా కష్టం దొరకడం ఇప్పుడు అప్పుడు అందరి ఇండ్లల్లో ఉండేటువండి ఇప్పుడు మాత్రం ఎక్కడ కనిపిస్తలేవు
అవి మనకి ఇప్పుడు హెయిర్క అప్లై చేసుకున్నా కూడా మంచిదండి
అవునండి ఆయిల్లో చేసి వేడి చేసి పెట్టుకోండి పెట్టుకుంటున్నారు చాలా మంది నేనేం జేయలేండి అ వదిన వాళ్ళు చేస్ స్తుంటే చూసాను
ఉ అట్లా మంచిగా ఉంటదంట జుట్టు కూడా కొంచెం స్మూత్గా ఊడిపోకుండా
పెట్టుకుంటున్నారు
ఉ ఇప్పుడు అట్లా కాకున్నా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉం టాడండి తను మంచిగా ఈ మందార పూలు మందారా ఆకులు గోరెంటాకు కొంచెం మెంతులు
ఆ వన్నీ
అవన్ని వేసి వేడి చేసి పెట్టుకుంట్టుర్రు ఉ
అన్ని కొత్త కొత్తగా ఇంస్టాగ్రామ్ లో చూసి అన్ని కొత్త కొత్తగా
కొత్తది ఏం కాదండి ఇది పాతదే కాపోతే మనకు తెలియదు
ఇంతకు ముందు ఇంస్టాగ్రామ్ లో కూడా రీల్స్ వస్తున్నాయి కదా జుట్టు పెరగడం కోసం అని అది ఇది అవన్నీ ట్రై చేస్తున్నా కొత్తవన్ని
ఆ కొంతమంది చేస్తుర్రు.
ఇంతకుముందు చాలా పెట్టుకునేదంట అట్లా. మెంతులు అవన్నీ వేసిగాని ఇప్పుడు మనకి కొత్తగాది.
మనకు తెలియదు కాబట్టి మన జనరేషన్ వాళ్ళకి కొత్త.
మన జనరేషన్ వాళ్ళకొత్త అది
హ.
ఇంతకు ముందు పెట్టుకునే వాళ్ళు ఇంకాదేమో గుంట గరగడ ఆకు పొలాలలో దొరుకుతది అనేసి. అదెచ్చుకొని పెట్టుకుంట్రు అవన్నీ పెట్టుకుండేది అట అప్పుడు.
కానీ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అండి గుంటగలగడ ఆకు అన్ని గడ్డి మందులేగ.
అవును.
ఆ గడ్డి మందులు ఒక గడ్డి మందులకే కొట్టగానే అన్ని చచ్చిపోతనయ్ ఇంకా గుంటగరగడాకు కూడా దొరుకుతుందా. అది దొరకడం కష్టం. వెనకటప్పుడు కొంచెం దెబ్బ తాకినా చోట అది ఆకు తీసి దాని రసం పోస్తే. ఆ పుండు మానిపోయేదట. ఆకుకున్న పసరు ఆ పుండు పైన పోస్
ఉమ్
పోయేదం టపు పుండు వెంటనే ఒక ఇప్పుడు మనకు యాంటీబయాటిక్స్ అవన్నీ ఎట్ల ఇస్తున్నరో. అది గడ ఒక యాంటిబయాటిక్, ఆ అది గుడ ఒక యాంటిబయాటిక్ లెక్క పని జేసేదంటే అప్పుడు.
అంత కెమికల్ ఫుడ్డు మెడిసిన్.
ఉమ్ మనం దినే ఫుడ్డే కెమికల్ ఫుడ్డు.
మెడిసిన్ లేనిది ఉండ ఉండేదే లేదు ఇప్పుడు, అప్పుడు అసలు చెట్ల రసాలు అవ్. ఇవి తీసుకొని ఉండే వాళ్ళు, వాళ్ళే స్ట్రాంగ ఉంటరు.
ఇప్పుడు చిన్న దానికి గుడా మెడసె.
మెడిసెను.
అప్పుడు ఎక్కువ ఏదైనా కా కాళి గుంజిన, చేతులు లాగిన ఏదైనా.
ప్రతిదానికి మెడిసిన్ తీసుకోడం.
మెడికల్ షాప్ కి పోవడం, పెయిన్ కిల్లర్ ఏసుకోవడం.
వేసుకోవడం.
ఇప్పుడు ఇంకా ఫుడ్డు తినే మనకు ఇప్పటికే మనకు. చేతకాదు సరిగా వెనకటోల్లం. స్ట్రాంగ్ ఉంటమ మనం, ఏదన్నా కొంచెం. ఏదన్నా కొంచెం పని చేస్తే చాలు కాల్ చే.
కథ. కొంత దూరం నడవగలుగుతం అసలు, పని తర్వాత గని వాళ్ళ తో పాటు నడవలేం అసలు.
మస్తు నడవలేం వాల్. లు వాళ్ళు లేపినంత వెయిట్ గుడ మనం లేపలేం.
లేపలేము అట్లుంది మన పరిస్థితి. ఊఉ.
అప్పుడు వాళ్ళకి ఇంకా అన్ని ఎక్కువ విషయాలు తెలుసుంటాయి మనకన్నా, మనం చదువు. కున్నోళ్ళము అయినా గుడ, వాళ్ళకే ఎక్కువ తెలుసు ఉంటయి.
ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్ళతో సమానం వాళ్ళు మాటలు. ఇప్పుడు మనం ఇంటర్, డిగ్రీ. వాళ్ళు ఉత్తిగా అసలప్పుడు ఏం చదువుకున్నోల్లు గడ చెప్తరు అట్లా.
వాళ్ళ లెక్కలు గుడ తొందరగ వేసుకుంటరండి మనకన్నా ఫాస్ట్ గా.
మనం ఇప్పుడు ఫోన్ లో కొట్టి, కాసేపు ఆలోచించి చేస్ తా ఉంటాం వాళ్ళు డైరెక్ట్ ఇట్ల చెప్పగానే చెప్పేస్తరు.
ఆ ఇట్ల వాళ్ళు ఎట్ల లెక్కిసుకుంటారంటే, ఇట్లా మూడ ఐదుల పదిహేను ఇట్ల అట్లా ఏసుకుంటరు వాళ్ళు, ఇంత మంది ఉన్నరు ఇన్నస్తయ్. ఐదు ఐదుల ఇరవై ఐదు, అట్లా ఏసుకుంటరు వాళ్ళు లెక్కలు.
ఉహ
మనమేమో ఏంటులు గొట్టి, పాయింట్ ఫైవ్ కొట్టి, జీరో పాయింట్ కొట్టి అన్ని కొట్టి ఆనందిస్తా
ఉమ్మ్
ఇట్లా కన్నా వాళ్ళు వాళ్ళ మైం డ్ పవర్ వేరే వాళ్ళ వాళ్ళ పవర్ కూడా వేరే
వాళ్ళు ఉండే విధానం వేరు వాళ్ళు వేరు అంతా డిఫరెంట్ మన వాళ్ళతో ఒక్క వన్ పర్సెంట్ కూడా పోల్చుకోలేము
పోల్చుకోలేం కాకపోతే అప్పటికి ఇప్పటికిీ మనకు కొంచెం డెవలప్ అయింది అనుకోవాలి కానీ ఫుడ్ విషయంలో మాత్రం కాదండి
కాలేదు ఫుడ్ మాత్రం వాళ్ళు అసలు అప్పుడు గడ కతినేది వాళ్ళకే బలముం టది ఇప్పుడు అసలు ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు
అసలు తింటే అసలు తింటారాండి
అసలు పిల్ మన పిల్లలు అయితే ఇంకా అసలే తినరు
పొదున పిల్లలకి కొంచెం మంచిగాని రాగులు పోసి దోశలు పోస్తే అవి నల్ల నల్లగ ఉన్నాయ్ ఏం ఒద్దు అంటారు
ఆ అది మొత్తం నల్లగా కనిపిస్తుంది ఇదంతా పొట్టు పొట్టుంది
ఆ
అంతే డిఫరెంట్
మనము ఇట్ల నన్నా కొంచెం వాళ్ళకు మంచిగా ప్రో టిన్స్ ఇట్లా పె
ఇంకా మా వొడికైతే ఏది పోదు ఇంకా అట్లుంటే అసలుకే తినడు ఇంకా
నీటుగా ఉండాలి
నీటుగా ఉండాలి ఆయనకి ఇడ్లీ కూడా ఇడ్లీ చేసినప్పుడు కూడా పొట్టుపప్పు చేసినాం అను కో అదంతా నలగా ఉన్నది నేను తినను అంటాడు ఏమైనా షాప్‌లో తీసుకొచ్చింది ఏసిస్తే అది కూడా ఒక్కటి రెండు అంతే ఇడ్లీ
ఉమ్మ్
అంత కష్టం తినపియడం దినికి వన్ అవర్ కచ్చితంగా నప్పే చిన్నోడు తింటాడు మ్మ్ఉమ్మ్ వాడితోనే అంత ఇబ్బంది ఏం లేదు వాడు తినాలని అనిపిస్తే తింటాడు లేకపోతే ఊరుకుంటడు సైలెంట్ గా ఉంచేస్తాడు తినను అనేసి ఇగ పెడుతుంతే తింటాడు ఇగ చాలు అనుకునే వరకు ఉంచేస్తాడు ఇగ
అట్లా బెటర్
ఉమ్మ్ వాడు తినేంతా వరకు తింటాడు ఎవరైనా తింటుంటే వ స్తా ఉంటాడు దగ్గరికి వాడికి ఆకలి అయిందంటే
ఉమ్మ్ అట్లా పె ట్టాలండి ఊకి బతిమలాడి పెట్టే బదులు
అవును
సరే అండి ఆ సరే అండి థ్యాంక్ యూ
బాయ్
బాయ్